హలో హలో హలో
హలో
బావున్నారా. హలో
హలో
హలో ఆ బాగున్నావా
హలో
మీకాల బాగున్నావా
బాగున్నాను నువ్వు
బాగున్నా
ఇంకా ఏం చేస్తున్నా నే నేనైతే ఖాళీగా కూర్చోన్నా బయట అ కూచ్చ నువు
నేను ఊరికే పడుకొని తీర్ చూస్తూ ఉన్నాను
ఆ ఇంకద ఇంకా ఏముంది లే సెమిస్టర్ అయిపోయింది మనకి
అ
ఇంకా ఫ్రీ ఉంటావేమో నేను ఫ్రీనే ఉన్నా ఒక సెమిస్టర్ అయిపోతుంది టూ డేస్ లో ఆ తర్వాత ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా
హమ్ సరే అదే నేను అనుకుంటాన్నా నేను కూడా చాలా రోజులుగా ఎక్కడికైనా వెళ్ళాలని అ అనుకుంటున్న
ఎక్కడన్నా మంచి హిల్ స్టేషన్స్ ఓ కానీ అంటే కొంచెం కూల్గా ఉండాలి ఇప్పుడు అండ్ సమ్మర్ సీసన్ కదా కోల్ గుండై వా వాతావరణం ఉంటే మంచిగా బాగుంటుందేమో
అవును అవును బాగుంటుంది కానీ మన దగ్గర నుంచి దగ్గరలో ఏ హిల్ స్టేషన్ ఉంది
ఆ అరకు వ్యాలీ గురించి ఏమైనా విన్నావా అది చాలా బాగుంటుందండి
అవును ఫోటోలు చూసాను గూగుల్ లో సర్చ్ చేసి చాలా గ్రీనరీ ఉంటుంది అక్కడికి వెళ్దాంలే బాగుంటుంది
ఓకే ఓకే అయితే ఫిక్స్ అయి మేమన్నా ట్రావెల్ ఎలా అని ప్లాన్ చేసుకుందాం అంటే ట్రైన్ బస్ సని
ట్రైన్ లో వెళ్తే జర్నీ కూడా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయచ్చు ఇంకా విండో సీట్లు కూర్చొని బాగా వ్యూ చూస్తూ ఉంటూ వెళ్ళొచ్చు
ఇంకా మనము అయితే టికెట్స్ ట్రైన్ అంటే టికెట్స్ ముంద బుక్ చేసుకోవాలి మళ్ళ లాస్ట్ మినిట్ అంటే అంటే ఉండవనుకుంటాం
అవును మళ్ళీ లేకపోతే లాస్ట్ మినిట్ లో ఎక్కువ ఇబ్బంది పడతాం మనము టికెట్లు లేకుండా మళ్ళీ జర్నీ కూడా చేయలేం
అవును కరెక్టే ఎన్ని రోజులు ప్లాన్ చేద్దాం
ఆ టూ ఆర్ త్రీ డేస్ చూద్దాము సరిపోతాయి అదే రెండు మూడు రోజులు సరిపోతాయి ఇంకా ఎక్కువ రోజులు అయితే మనకి డబ్బులు ఎక్కువ పడుతది చూస్కొని ప్లాన్ చేద్దాం
చెట్ కొనిసిన కాదా
అవును ఖర్చు కంట్రోల్లా ఉండాలి మన్ తో బాటు ఊఁ హోటల్ కూడ చీప్ గా చూస్కుందాం
ఆ ఊ హు అలానే చేసుకుందాం ఇంకా హోమ్ స్టే అంటే ఇంక బాగుంట్ టుంది లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం ఇంకా
ఆ నాక్ కొత్త ఫుడ్ ట్రై చేయడం అస్సల్ ఇష్టం ఉండదూ అంటే కొంచం పర్లేదు తింటా ను టేస్ట్ జేస్తాను.
అవునవును అంతేలే బయట ఫుడ్ కొందర్ రికి పాడ్వాంట ఊ మనం ఇక్కనుచ్చే తీసుకోనివెళదాంలే అంటే ఇప్పుడు వెళ్ళాం అన్కో నైట్ కీ సరిపోతుంది మనం తీస్కొన్ పోయిండేది ఇంకా టూ డేస్ అట్లా అడ్జెస్ట్
అవును ఉ
ఇంగ స్నాక్స్ ఉంటాయ్ గదా ఇంకా అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలనుకుంటున్నావ్
నాకొచ్చేసి ఇంకా వాటర్ ఫాల్సూ ఇంకా వ్యూ పాయింట్స్ అలాంటివీ కాఫీ గాడెన్సూ ఇవన్నీ తప్పకుండ విజిట్ చేయాలి మనం
ఆ అవునవును ఇంకా ఫోటోలు గుడ మంచిగ తీసుకోవాలా ఇంస్టాగ్రామ్ లో ఫుల్ అవుతాయ్ అనుకుంటా మనం మల్లా ఆ తర్ ర్వాత ఒక వేళా అప్లోడ్ చెస్తే
ఆ ఇంస్టాగ్రామ్ లో అన్నీ మోత మోగిపోవాలింక కానీ ఫోటోలు కాకుండా నిజంగా ఎంజాయ్ కూడ చేయాలి బాగా
అవునా ఫోన్ లో టినేచర్ నీ కొంచం ఫీల్ అవ్వాలి అందుకే గాదా మనం ఎళ్తున్నం
ఆ.. ఔను ఇంకా ఒక విషయం సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి
ఆ ఔను అదే చాన ఇంపార్టెంట్ ఇంక మనమే ఎళ్తున్నాం కాబట్టీ చాన ఇంపార్టెంట్ అందుకే మనం ముందు వెళ్తాం గాబట్టి ట్రావెల్ డీటేల్స్ అవన్నీ ఇంట్లోనే చెప్పాలి ముందే హలో హలో హాలో హలో